హలో
చెప్ మే మనం డిప్పు రాయలేదా
ఏమో మౌనిక తెలీదు చూడు అవన్నీ మనకు రిటర్న్ ఇచ్చారు కద చూడు
నేను అన్నీ చూసిన లేద్ దు
మళ్ళీ రాయ్
అనుకున్న ఆయన ఈరోజు రోల్ నెంబర్స్ పెట్టినాడు అన్ని రాసినాం కదా అనుకున్నా ఆ చూడలేదా నువ్వు గ్రూప్ లో పెట్నాడు
మనం ఒకటే రాయలేదా ఏంది
అమ్మాయిల్లో
మనం ఇద్దరమేనా మోనిక
అదే చూస్తాన్నా మనిద్ ద్దరమే ఉన్నాం ఆం నాకు ఇంకెవరు రోల్ నంబర్స్ అంత కరెక్ట్ గొ అమ్మాయిల బనంతల్లే
హ్మ్
చూడూ ఎవరంటే సి సెవెను సి ఎయిట్ డి త్రీ డి సెవెను ఈ నాట్ ఈ సిక్స్ ఈ ఎయిట్ ఎఫ్ వన్ అవును మే అమ్మాయిల్లో ఎవరు లేరు హెచ్ తీ ఉంది పూజిత ఉంది హెచ్ త్రీ ఐ సెవెన్, ఐ సిక్స్ గుడు ఉన్నారు, ఈరోజు రాస్సా నేను నైడ్ రాజ్ తి పొద్దునెళ్ళి ను నువ్వు రాసిన తర్వాత సబ్మిట్ చేద్దం, మే నువ్వ్ గు నైట్ రాసెయ్ అప్ప్నినేవ్ పెట్టమన్నా నేను
అ సే వింట్లా నేను రాశి అది రాసిచ్చేయ్ నువ్ అసేన్ మె వాల్లకి
ఎబ్బుడు ఈ రోజు డిప్పు రాస్సా నేను
సరే రేపు రాద్దులే అది నాది ఖాళీ అసైన్మెంట్ నువ్ నాకు ఒకటి ఇయాలి కదా దాంట్లో రాసిచ్చి
కాంత నేను ఈరోజు ఇచ్చున్నా నీకు తీసుకోలేదా నా బ్యాగ్ లో ఉని ఏ
ఆహా లేదు
అయితే నా బ్యాగ్ లోనే ఉంది, నేను తెచ్చినా ఈరోజు నువ్వు తెమ్మన్నావ్ అని అదే పనిగా తె చ్చ్ ఆ ఇంకేమే
చెప్పు
హలో
చెప్ప్ మే
సైలెంట్ గా ఉండద్దు మా ట్లాడు ఏదో ఒటి
సైలెంట్ గ లేనమ్మా నువ్వు చెప్తా అంటే వింటా ఉన్నా ఏం చేస్న్నావ్.
ఏం జేలా వచ్చున కూర్చున్నా, ఆయ్న్ మెసేజ్ వచ్చింది. అన్ని ఎత్తి ముందర ఎస్సుకున్న వ స్నయా దేవా అనేసి ఇప్పు ఇంగ చూస్తే ఆరు అసైన్ మెంట్లె ఉన్నాయ్, ఇంకొక అసైన్మెంట్ బుక్ ఖాళీగా ఉండే
నేను అదే క చెప్పానే, నేను జెప్పినప్పుడు మీకర్థం కాదు వాళ్ళు పెట్నప్పుడు అర్థం అయితుంది మీకు
ఏం జెప్ప్నావ్ మె నువ్వు
ఇంకొకటి ఏదో రాయలేదు మె అంటే విన్నావా
నాకెప్పుడు చెప్ప్నవ్
చాలా సార్లు చెప్పా
ఏమో నా నేను అసైన్ మెంట్ల్ అన్ని లెక్క ఎసుకోల
మృదులా, పావని మన్తో మాట్లాడతారు గానీ వేస్ట్ మే వాళ్ళు, అసల్ కనీసం చెప్పర్ ఏంది
చెప్పలా, నా గుర్తు కూడా లేదు అదొక సబ్జెక్ట్ ఉన్నట్టు ఉ ఇంకేమే
చెప్పు
ఏం లే రిజెక్ట్ చేసినారు మే నా కొడుకులు
ఏంది
వీడియో తీసి పెట్నా
అసల్ ఇది మిన్ త్రాలోనా
మ్మ్ అది యేసుకొని వీడియో తీసి పెట్టాలంట ఇప్పుడు నే ఆ మనిషిని యాడ నుంచి తెచ్చేది ఎసుకొని వీడియో తీసిపెట్టేకి వ్యువర్స్ అంతే ఏ ఐ కి డబ్బులు అడుగుతుంది
ఉహు
నేన్ యాడ నుంచి తెచ్చేది మనుషుల్ని
మీ బావన్ ఏసుకోమని చెప్పి
ఇంకా తీసుకొని పోల నాకాడుంది మొన్నే కదా బుక్ చేసింది
ఉ
యాడ తీసుకున్నారూ అ ఇంకేమి ఆ
చెప్పమ్మా పావని ఏమైనా
చూడమనింది ఇంకేమంటుంది
ఏంది చూడమనింది
మ్మ్ ఆఫ్ అసైన్మెంట్స్ ఎతుకు అని చెప్పింది
అసైన్మెంట్సా
మ్మ్మ్
పాపం యసీ వాళ్ళకందర ముందర అడుగుతారు కదా డబ్బులు ఇవ్వండి అని
కాని వాళకి పడుతుంది కదా అయినా ఈసో సార్ అడిగింది ఈరోజు అంత ఇది కాదు వాళ్ళకే పడుతుంది ఎందుకు మిగతా వాళ్ళ పడదే ప్రైవేట్ కాలేజ్కే పడుతుంది
అవును మన కాలేజ్ లో మన మరే డబ్బులు కూడా వాళ్ళే తీసుకుంటన్నారు
అంతే వాన్ వలే కదా బిల్డింగ్ మీద పెట్నారు
నైట్ కెమిరాస్
ఈ రోజా చికెన్
మోనికా ఆగి మోనికా
చికెన్ ఫేస్ అయితేనే ఎయకిలే
బిర్యాన నాకు కొంచెం పెట్టి బాక్స్ లో పెట్టిస్తే నేను బయట తింటా కదా
బాక్స లో పెట
ప్లీస్ మే నాక్ ఆకలీ చికెన్ మొన్న కూడ తినలే నా కావాలంతే
చేసే చికెన్ కి నువ్వు ఒక్క ధానివి అడుగుతన్నావ్
నా యాదో ఒకటి
హమ్ వాల్ బెట్రూ నైట్లలో బాక్స్ లల్లా
నువ్వు పట్టుకొచ్చి నీది నాక్
బిర్యానీ చేసినప్పుడు తెస్ తలే ఆదివారాలల్లో అట్ల అబుడు ఎక్కువ పెట్టుకొని మే నాకు ఎబుడన్నా లీవులు ఉన్నప్పుడే కదా పెడతారు వాళ్ళు ఏమో కాలేజ్ ఉన్నప్పుడు పెడతారా వాళ్ళు కుళ్లి కుళ్లి ఎస్తరు ముక్కలు కావాలంటే వైషుని అడుగు యస్తర మే వాళ్ళు ఆ నువ్వేమీ అట్లున్నావు
ఆహా
హమ్ ఏమో అలిగి పోయింది
ఎవరు
హమ్ ఇంకేమి
చెప్పాల ఇంకేం టి అన్నవ్ అంటే మెడ ఇరుగుతుంది
ఇంకేం చెప్పాలి మే నీకు
మీ లవ్ స్టోరీ
ఆ తొక్కెం కాదు అడేమి లేదులే నిక్ చేప్పడానికి
నాకు జూబ్లీ ఆప్పుడు తీసుకున్న ఫోటేస్ ఏవనా చేయ చెప్పేదా
ఎంది
ఆ వైట్ పువ్వు పెట్టుకొని తీసుకున్న చూడు అవంటే ఆ ఆ ఫొటోస్ అంటే ఎంత మందికి ఇష్టం తెలుస నావి మౌనిక ఎందుకు ఈ ఫోటో పెట్టలేదు ఫ్రేమ్ లో అని ఎంత మంది అడిగినారో
యబ్బా ఏముంది మా పువ్ పెట్టుకుని థీస్ న్నా నాకైతే అర్థం గాల
నాకు చాలా బాగా నచ్చింది నీకు టేస్ట్ లేదు మే. నువ్వు అప్డేట్ కాలేదుగ అందుకి
పో మే ఎర్రి దాన
అదే అదేదానిది
హమ్
హయివా
ఇంకా ఇంకా కాదు చెప్పు
హలో ఆ
చెప్పు
చెప్పా ఇంకా ఏం విశేషాలు
ఉమ్
విశేషాలు ఏం మే ఉమ్ అంట గొర్రె ఆ కట్ల
ఇంకేం విశేషాలు వింతలు లేవు
అయితే కట్ చేయి
ఏందీ
అయితే కట్ చేయి
మూసుకొని ఉండు ఓవర్ యాక్షన్ చేయద్దు
మళ్ళీ చెప్పాలి విశేషాలు ఏమైనా అంటే మీ తమ్ముడు ఏమి ఇంటికి వస్తున్నాడు ఏం మీ
వాడెప్పుడో ఇంటికి వచ్చినాడు వాడికి సెమ్ అయిపోయింది కదా వాడి ఇంటికి వచ్చి వారం రోజులు ఏమో అయింది ఉమ్
ఉమ్ అంటి కాదు బాయ్స్ ను కూడా రెఫర్ చేయొచ్చ అని చెప్పారా
ఉంది కదా
ఉమ్
ఉమ్
మనకేం పెట్ లేదా మనకేం అట్లా పెట్టలేదే
పెట్టలేదా
ఆహా
ఆ
పెట్టలేదు
ఆ ఏమో అయితే అద ఇంకేమి హలో మీరు పోలే
చెప్పు మాలిక ఏమో చూడాలి
నీకు ఎన్నిసార్లు చెప్పినామే నేమ్ యూస్ చేయద్దని
ఏమో చూడాలి అన్న నేమ్ ఎప్పుడూ యూస్ చేశా
పేరు పెట్టి పిలచలా
ఇంతేనా
ఆ
ఏమో తెలిదు మంచిగ
ఉమ్ ఉమ్ హలో
హలో
అలో
చెప్మే తల్లియై
తంతా నిన్ను
వినీపించిన కూడా నాటకలు
ఉహ్
నా దగ్గర అలోవేరా జల్ ఉంది కావాలా.
పోసుకో నాకేందుకు అది సెట్టే కాదది. పూసిననుకోయట్లో నా ఫేస్ అంతా ఇరిటేషన్ వచ్చినట్టు ఉంటుంది.
నైట్ పండ్ కున్నాప్పుడు పేట్ కోటుంటారు
నేను ఆయిట్మెట్ పూసుకుంటా.
వేస్ట్ అవి పెట్టుకోడం
ఆహ్
అత్ తెచ్చి పెట్టుకోవాలాన్న వన్ స్పూన్
ఏడుది పోవు పావని ఫోన్ జెయమంటే నేన్ బట్టలుతుకాలా అంటా.
పావని క్ ఫోన్ చేస్తారు. రూంలో ఇది చేసుకురాను అంద చెప్తున్మే నేనేం చేసేద్ ఆ పాపన్
నువ్వు ఎడో పెట్టుకొని మాట్లాడొద్దుమే.
కాదు మొన్న ఫోన్ చేసనా అట్లా వంటలు చేస్తాము. కూరగాయ ఏముంటే అది చేస్తాను నేను అవిడు చెప్పింది చేయ్యాలండి. నాకు టైం ఉండాల అని పాప ఆలోచించేద ఆలోచించద్ తేలుసా
అంతే కదా ఆహ్
అంతే నేను చెప్తునను
ఉహ్ హు
టువల్ మినిట్స్ అయిందిలేమే.